లు మీ ఫ్లాస్ ఉన్నాయా అండి హలో నేను మాట్లాడుతున్నాం అంటి మీకు క్లారిటీగా వినిపిస్తున్నాయా,
ఆ వినిపిస్తున్నాయండి చెప్పండి.
ఆ మీరు కొంచెం సైడ్కి వస్తారా అండి ఎట్లా
ఆ చెప్పండి
ఆ నేను మిమ్మల్ని ఒకటి అడుగొచ్చా అంటే మీ ఒపీనియన్ తెలుసుకోవచ్చా దీని ఒక అంటే ఇప్పుడు చ చదువు జాబ్ అన్ని ఉన్నాయి కదండి
ఆ వాటి పైన కొంచెం మీ ఒపీనియన్ షేర్ చేసుకోగలరా అంటే చ చదువుకుంటేనే జాబ్ వస్తదా లేకపోతే ఎట్లా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇ ఇన్ కేస్ జాబ్ లేకపోయినా అనేది ఏమైనా షేర్ చేసుకోగలుతారా, కొంచెం
నేను చెప్పాల అండి దాని గురించి
ఆ చెప్పండి కొంచెం మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే అంటే చదువుకుంటేనే జాబ్ వస్తాది చదువు అనేది మన లైఫ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తారా లేదంటే చదువుకోకపోయినా ఎట్లైనా బతికేయవచ్చు అని ఏమైనా అనిపిస్తాదా మీకు
చదువు అవసరమే అండి ఇంతవరకు కావాలో అంతవరకు అవసరం వానికి నాలెడ్జ్ ఉండే నాలెడ్జ్ ఉంది అంటే వానికి టెన్త్ చదివినా ఒకే లేదు నాకు ఇంకా నాలెజ్ కావాలా అని అంటే
వాడు పిహెచ్డి చేసినా వానకి ఇంకా అట్లే ఉంటాది. ఆ కావాల కావాలా కావాల అనుకుంటే ఎంతయినా చదుకోవచ్చు,
ఓకే అంటే లైఫ్ మొత్తం చదివినా
లైఫ్ ఇప్పుడు లైఫ్ మొత్తం ఆ లైఫ్ మొత్తం చదివినా నాలెడ్జ్ రాదండి. అండి ఎట్లొస్తది నువ్వు నాకు చాలా రా ఇది అనుకుంటే కదా నాకు చాలా రా నాలెడ్జ్ అనుకుంటే నువ్వు బిజినెస్కో, లేదా ఏదైనా జాబ్ చేసుకునికో
లేదు నాకు నీ నాలెడ్జ్ లేదండి లైఫ్ మొత్తం చదిిన నువ్వు నాలెడ్జ్ సంపాదించకోవ ఓగాలు సంపాదించుకోకుండా ఉంటావు.
అంటే నాలెడ్జ్కిి చదువుతో సంబంధం లేదంటారా,
అస్సలు లేదండి చదువు ఎందుకు మీరు కమ్యూనికేషన్ కోసం అంటే బయట ఎట్లుంది ఏమి అని తెలుసుకోవడా కోసం చదువు అవసరం అంటే నీకు పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ రావడానికి నువ్వు లేదు నేను బిజినెస్ చేస్తా నేను జాబ్ చేసుకుంటా నేను బిజినెస్ చేసుకొని ఉంటానంటే టెన్త్ నీకు సంతకం పెట్టేది వస్తే చాలు సంత కం పెట్టేది వచ్చి నీకు మంచిగా ఆ నాలెడ్జ్ ఉంటే చాలు చదువుతోనే రావాలని లేదు నాలెడ్జ్ ఎట్లయినా రావచ్చండి అది
మీకు అంటే చదువుకుంటే జాబ్ చేయాలా లేదంటే చదువుకో పోయినా కూడా మీ ఒపీనియన్ జాబ్ పైన బిజినెస్ పైైన ఎట్లుందండి అంటే జాబ్ చేసుకుంటే బెటరా ఆ బిజినెస్ చేసుకుంటే బెటరా
ఆ
అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు కదండి బిజినెస్ అయితే మనం ఒకరి కింద పని చెయాక్కర్లేదు మనమే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించోచ్చు అని హలో మా ఇప్పుడు జాబ్ బిజినె స్ రెండు ఉన్నాయి కదండి
అవును
ఆ లైక్ జాబ్ చేయడం బెటర్ అంటారా లేక్ కాపోతే బిజినెస్ ఓకే అంటారా కొంతమంది అనుకుంటా ఉంటారు కదండి బిజినెస్ అయితే ఒకరి కింద బతకాల్సిన అవసరం లేదు మనమే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు అనుకుంటా ఉంటారు క దా ఆ అది మీరేమనుకుంటారు వాటిలో ఏది బెటర్ అనుకుంటారు జాబా ఎంప్లాయ్మెంటా నా ఒపీనియన్ అయితే బిజినెస్ బెటర్ అని చెప్పి నేను అనుకుంటా నేను కూడా కొంచెం అరే ఒకలి
బిజినెస్ బెటరే బిజినెస్ అంటే నువ్వు పె నువ్వ ఎంత పెట్టుబడి పెడతావో దానికి కి డబుల్ త్రిబుల్ అట్లా నీకు రిటర్న్ వస్తా అంటది కానీ జాబ్ అంటే జాబ్ అంటే నువ్వు పోయి వాళ్ళకి వేరే వాళ్ళకి పని చేేసి పెట్టల్ల అది సాటిస్ఫాక్షన్ ఉంటదో ఉండదో తెలీదు కానీ ఎప్పుడే కాని మనం బిజినెస్ లోకి దిగేదప్పుడు ఫస్ట్ మనం ఏం చెయాలంటే మనం ఇంత సటైన్ అమౌంట్ నాకేంత అవసరం ఉందో అంత ఈ బిజినెస్ కి ఇంత చాలు రా అనేటట్టు మనం ఏదైనా ఒక జాబో లేదం అంటే ఏదైనా ఒక రకంగా సంపాదించుకొని వేరే రకంగా కానీ జాబ్ రకంగా కానీ ట్ల తర్వాత నెక్స్ట్ బిజినెస్ లోకి పెడితే నువ్వు లాస్ అయినా కూడా దాన్ని మళ్ళా రిటర్న్ చేసుకోగలవు
ఆ అంతేలేండి బిజినెస్ స్టార్ట్ చేస్తూనే ప్రాఫిట్ వచ్చేయాలి అం
ప్రాఫిట్ వచ్చేయ్యలా అంటే అది కుదరదండి ఈజీగా నీవు ఎట్లాంటి బిజినెస్ అయినా ఒక త్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం తీసుకుొనే తీసుకుంటాది
ప్రఫీడ్ ము
ప్రాఫిట్ కావాలంటే ఎందుకంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఒక వన్ క్రో పెట్టా వన్కో ఆ వన్ క్రో పెట్టాలంటే నీకు ఈజీగా ఒక టూ ఒక టూ ఇయర్స్ అయినా కావాల దెన్ ఆ వన్ క్రో వచ్చిన తర్వాత కదా మీ లాభం అంతా
ఆ అవునులేండి మనం జే ఇన్ బా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్ మొత్తం రిటర్న్ వచ్చి ఇంకా ఆ పైన వచ్చేది ప్రాఫిట్
అంతే కదండి
ఆ అదైతే నిజమే లేండి
అందుకే మనం ఎప్పుడే కాని ఫస్ట్ సట్ అయిన అమౌంట్, అంటే ఎక్కడ అప్పు చేయకుండా అంటే సట్ అయిన అమౌంట్ ఓ మనకు ఉందిరా ఇంత అమౌంట్ ఈ బిజినెస్ చేయగలము నేను అనుకున్న బిజినెస్, అనేసి అస్ ఇంత అమౌంట్ మనం ఎత్తి పెట్టుకొని బిజినెస్ దిగితే అని నా ఒపీనియన్
అవునులేండి అంటే మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగే అంత అమౌంట్ ఏదరు జాబ్ చేసి గాని ఇంకేమైనా చేసిగాని ఫస్ట్ ఆ అమౌంట్ వచ్చే వరికి కొంచ్ జాబ్ చేయడం ఏదైనా బెటర్ అంటారు ఎంప్లాయ్గా ఉండడం
ఎంప్లాయ్ అని కాదండి నీకు ఆస్తుంటే నువ్వు వెంటనే దిగు లేదురా నాకు ఆస్తుంది ఇంత అమౌంట్ ఉంది నా దగ్గర నేను చేయ్యగలను లాస్ అయినా నేను భరించు కోగలను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది మా ఫ్యామిలీలో సపోర్ట్ చేస్తారు ఇట్లంతా అంటే నీ వెంటనే నీ నీ ఐడియా ఏముందో దాని ఇంప్లిమెంట్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు
అవునులేండి బిజినెస్ అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చెయ్యవు కదా అన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అరే ఎందుకు లే బిజినెస్
మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో లోయర్ మిడిల్ క్లాస్ అట్లాంటి ఉండే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరండి అంత తొందరగా ఎందుకంటే డబ్బు ఎక్కు కావాల్సోస్తాది కదా ఆలోచిస్తారు, అదేదో నువ్వు సంపాదించు కుని నీ డబ్బుతో నీవు దిగితే ఎవరు నిన్నెవరు కాదనరు
ఆ అందులో నువ్వు బిజినెస్ చెయాలి అంటే లోన్స్ కూడా ఇస్తది కదండి బ్యాంక్ కొంచెం
అదే అండి ఇప్పుడు మీరు లోన్స్ కట్టాల కదండి అద్ మళ్ళ లోన్స్ కట్టాలా లోన్స్ ని కట్టకుండానే వాళ్ళు
అవును, అవునులేండి రీపే చెయాలి మళ్ళి ఆడ్ తెలి
ఆ దానికట్టాల దానికి వడ్డీ కట్టల్ల నువ్వు బిజినెస్ లో లాస్ ఐతే తే ఎట్లా కడతారు అది మళ్ళా
ఆ అది కూడా నిజమేలేండి
అందుకే మీ అమౌంట్ ఎవరి పైనా డిపెండ్ కాకుండా మీ సొంత అమౌంట్ మీకుంటే స్టార్ట్ చేసుకోవడం చాన మంచిది
అంటే ప్రాఫిట్ లాస్ వచ్చినా కూడా మనం దాన్నుంచి లో కెళ్ళిపోకుం డా లాసో వచ్చిన మెయింటైన్ చేసుకోగలము అన్నదైతే అన్న టైం లో బిజినెస్ చేస్ కోవాలి అన్
ఆ అంటే లాస్ చే లాస్ అయినా కూడా నేను డేర్ చేసుకోవచ్చురా అనేటట్టు ఉంటే అంటే మనలాంటి మిడిల్ క్లాసోళ్ళకి అది సూట్ అవుతుంది లేదు కొద్దిగా రి రిచ్ కిడ్స్ రిచ్గుండే వాళ్ళు అయితే వాళ్ళు వెంటనే వాళ్ళు సట్ ఐన అమౌంట్ తో వాళ్ళు వెంటనే దిగొచ్చు, వాళ్ళు లాస్ అయినా కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటది, కాబట్టి ఇట్లా బాగుంటాది వాళ్ళకి
అవునులేండి
మళ్ళా చదువు బిజినెస్ అని వస్తే చదువుకి బిజినెస్ కి చాలా డిఫరెన్స్ ఉందండి
అసలు వాటికి వాటికి సంబంధమే లేదనుకుంటా అండి నేనైతే
సంబంధమే లేదు ఓటో క్లాస్ చదివిన వాళ్ళు కూడా బి మంచిగా బిజినెస్ చేస్తాన్నారు బిజినెస్ ఎ వేరే చదువే వేరే
ఆ అంటే వన్స్ బిజినెస్ లోకి దిగి ఆ మైండ్ సెట్ వచ్చి కొంచం హ్మ్ వాటి ఆ దాని గురించి తెలిసిన తర్వాత ఇంకా చదువుకునోడు కూడా వాడి ముందు వేస్ ఉన్నట్టే అంటే ఆ సర్కిల్ల్లో ఆ ఉనులేండి ఇప్పుడు మీకు బిజినెస్ చెయాల అనుకుంటున్నారా మీరు ఫర్దర్ జా జాబ్ చేయాలనుకుంటున్నారా అండి
యాక్చువలీ మళ్ళ ఫస్ట్ జాబ్ చేసి నాకు స నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నా దగ్గర డబ్బులు ఉంది
అవునులేండి
ఆ నేను ఎంత లాస్ అయినా కూడా నే సంపాది అంటే నేను స్టాండ్ తీసుకో ఓగాల నువ్వు లాస్ అయినా ఏం పర్లేదు అన్నట్టు అని అనిపించినప్పుడు నాకు నేను దిగుతానండి బిజినెస్ లోకి
ఆ అంతలేండి ఆ అంటే మీ లైఫ్ ఎంతైనా మీకు ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఏం చెయాలి అని చెప్పని
ఖచ్చితంగా అండి
ఆ సరే అండి మీరు బాగా చెప్తున్నారండి బిజినెస్ అంటే బిజినెస్ కి చదువుకి ఏం సంబంద్ దం లేదు ఆ రెండు టోటలీ డిఫరెంట్ పార్ట్స్ దాంట్లో ఉండేటోడే దింట్లో ఆ దాంట్లో ఉండేటోడే దిం ట్లో ఉంటాడు దీంట్లో మంచిగా ఉండేటోడు చదువులో మంచి ఉండడు లే ఎంత బాగా చెప్తున్నారండి ఆ
చదువుకునోడు నైన్టీ పర్సెంట్ ఓ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయితే చదువు చదువుకొని చదువుకోలేకుండా ఉంటారు కదా
అవునులేండి
టోలు అట్లాంటోలు ఖచ్చితంగా ఓ క ఎయిటీ నైన్ంటీ పర్సెంట్ అయినా సక్సెస్ అయితారు ఎందుకంటే చదువుకోనే వాడికి ఆల్టర్నేట్ టుస్ ఉంటాయి మల్టిపుల్ వేస్ ఉంటాయి అరే ఇది కాకుంటే ఇంకో టి ఇది కాకుంటే ఇంకోటి ఇది కాకుంటే ఇం కోట అన్ని మల్టిపుల్ గోల్స్ పైన ఫోకస్ పెడతారు కాబట్టి ఒక ఒక గోల్ పైన ఫోకస్ ఉండరం ఉండదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా అరే ఇది కాకుంటే ఏముంది ఆ ఇది కాకుంటే ఏముందులే ఇది లాస్ ఆ ఇది లాస్ అయ్యిందా వేరే దాంట్లోకి వెళ్ళిపో పోదాంలే లేదా ఇది ఎవరు చేస్తారు ఇది వేరే దాంట్లకి వెళ్ళిపోదాంలే అనే తాట్ అనే మైండ్ సెట్ వచ్చేస్ చదువుకోనే వాళ్ళకి అదే చదువు లేని వాడికి ఏమంటే అరే నాకు ఇది తప్పితే నా ముందర ఈ దారి తప్పితే నాకి ఏది ఇంగ వె ఇంగ ఎ వేను లేదు నాకు అన్నట్టు దాన్ని వాడు వా డ అదే దాని పైనే ఫోకస్ చేస్తాడు కాబట్టి వాడు ఖచ్చితంగా దాంట్లో స క్సస్ అవుతాడు అంటే చదువుకునేవాడు ఎవడు సక్సెస్ కాడు అని కాదు కానీ
ఆ అంటే ఆ అంటే ఇప్పుడు మీరు టోటల్ మాట్లాడింది నేను ఏం మీ దీనిలో నుంచి అబ్జర్వ్ చేస్తానంటే ఎంత చదువుకున్న వాడైనా ఎంత చదువుకోకపడ పోయిన వాడైనా వాడికి కొంచెమైన ల కుండాలి ఇవన్నీ అంటే మంచి సక్సెస్ రాడానికి ఎంత కష్టపన్నా కూడా కొంచెం లక్ కూడా తోడుండాలి అన్నట్టు
ఆ ఆ లక్కు కూడా ఉండాలండి లక్కు మీకు జీరో పాయింట్ వ న్ పర్సెంట్ అయినా లక్ ఫేవర్ చేయకుంటే ఏద్
అవున్లేండి ఎంత కష్టపన్న కూడా మేబి ఆ దాని ఫలితం రాదేమో ఓ థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి వీటి గురించి మాకు ఒక ఆ ఇది వచ్చేలా చేశారు అంటే దీని నుంచి మేము కూడా కొంచెం ఏదో గ్రహించి ఫర్దర్ ఏమై నా మా లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసుకునేలాగా చేసిన్నారు మీ మాటలతో థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి బాయ్
బాయ్ అండి